ఇంద యాడయి పోయింది
కాల్ొచ్చిందా
అవును కాల్ వచ్చింది మం మాట్లాడుకున్న కాల్ కూడా రికార్డ్ అవ్వలేదు ఎందుకంటే నీకు ప్రాజెక్ట్ ఎస్సైన్ అవ్వలేదని రికార్డ్ అవ్వలేదుంటావా
నిమ్మా నాకు అలాగే అయింది కదా ఒకళ డిస్కనెక్ట్ అయిపోయిందని చెప్పాగా
అవును
ఆ అదే థర్డ్ కాల్ మాట్లాడేటప్పుడు చెప్పాను కదా
అవును అవును అది ఎక్కువ మినిట్స్ మాట్లాడడం వల్ల తనది్రిికడ అయింది కదా సబ్మిట్ చేసుతారువాతా కానీ ఇది అవ్వలేదు ఎరిపాడు అవ్వలేదు
అదికా అద టూ మనిిట్స్ ఆయంద ఇ అయింది సబ్మిట్ అయింది తాడుకాలు ఏంటి ఆంటీ వస్తారు అన్నా చూడు తోమాల అన్న ఎనుమా పట్లాడుకున్నా
మ్మ్
అప్పుడు మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోయింద అని చెప్ప తే మళ్ళీ కాల్ చేసాం కదా
ఏమో మరి ఇలా అయితే చాలా కష్టం కాల్స్ అయ్యన్న వస్తే డిస్కనెక్ట్ అయిపోయి ఇలా అయిపోతయ్ మ్మ్ నాకు కాల్ చేసింది అది ఆఫీస్కి వెళ్ళిపోయిందంట కాల్ చేసింది ఇప్పుడు
ప్రసన్న దా మ్మ్ అదేనా
మీరు కాల్స్ మాట్లాడుతరు కదా మేడం గారు
ఆ ఇదా
ఆ టెలికాలింగ్ జాబ్ చేసేది కాల్ చేసింది మా ఇంటర్ క్లాస్ మేట్ ట్విన్స్ స్తుంటార అన మాట ఇద్దరు
హు మ్మ్
అందులో చిన్నోడు చనిపోయాడంట ఇప్పుడు దాకా మనం అయ్యే మాట్లాడుకునం ఇప్పుడు అదే వచ్చింది మళ్ళీని
ఏంట వర్స్బెట్టి ఇలాంటీ న్యూస్ ల వతూన్నాయి
ఏవో మరి వా లు బైపిసి బైపిసి వల్ల అన్నయ్య ఏమో మా క్లాస్మేట్ ఎంపి సి తమ్ముడేమో బైపిసి తను ఇద్దరు ట్విన్స్ అయితే త్రీ డేస్ నుంచి కనిపించట్లేదంట త్రీ డేస్ నుంచి కనిపించకపోతే వాళ్ళ టెన్త్ బ్యాచ్ అంతా స్టే లు పెడుతున్నారంట ఆ ఎ ఎక్కడున్న ఎక్కడున్నవరా ఇంటికొచ్చి మీ అమ్మ నాన్న బాధ పడుతున్నారు ఇలా అలా తప్పిపోయాడు ఎక్కడన్నా కనపడితే చెప్పండి అనేసి
హుమ్
వాళ్ళందరూ పెడితే ఈ రోజు మార్నింగ్ కలవ లో తేలాడంట ఎందుకు అంత కష్టం వచ్చేసిందో ఏంటో వాళ్ వాళ్ళు మొత్తం వాళ్ళు ముగ్గురే వాళ్ళ ముగ్గురు బాగా చదువుతారు ఆ మొత్తం వాళ్ళ ముగ్గురులోన బాగా చదివేది మళ్ళీ ఈడే చిన్నోడే కాలేజ్ టాపర్ తెలుసా
హుమ్
ఏమంత కష్టం వచ్చేసిందో ఏంటో మరాడి
హుమ్
ఏమి టాలెంట్ ళ్ళు టాలెంట్ లేని ఓళ్ళు చేతగాని ఓళ్ళు అందరూ బతుతున్నారు ఆడికి అంత టాలెంట్ ఉండి ఏమంత బాధం వచ్చి దూకేసాడో
నిజంగానే దూకడానికి వెళ్ళింటారో ఆడుకోడానికి వెళ్ళి ఉంటారో
కా ఆడ్కోడా నిక ఎల్ తన ఇంట్లో ఏదో గొడవ జరిగింది సంథింగ్ ఏదో అంటున్నారే
ఆ ఏంటి గొడవ జరిగితేనే అలాగే వెళ్ళిపోతారా
అయ్య బాబోయ్ ఇప్పుడు చాలా దారుణంగా తయారయ్యారే బాబు మాట అంటే పడట్లేదు ఇది బయటోళ్ళు అంటే పర్లేదు ఇంట్లో వాళ్ళు అంటే అసలు పడట్లేదు ఇప్పుడు బయటోళ్ళుంట్ అంటే ఏంటని వదిలేతున్నారు ఇంట్లో వాల్లంటే ఎక్కువ పెట్టేసుకుంటున్నారు అది ఈగో లు హర్ట్ అయిపోద్ది నేనన్నాను ఏదన్నా లవ్ ఎఫైరేమో అన్నాను అంటే వాడికి అలాంటివి ఏముండవంట మాక్సిమం రీజన్స్ ఇయే ఉంటున్నాయి ఇప్పుడు ఏ అమ్మాయి చీట్ చేయడం తూ వీడు
హ్మ్
ఆ ఏమైందో ఏంటో చూడ్డానికి వెళ్దాం రా అంటన్నారంట ఇప్పుడు లేదు తర్వాత వెళ్ళు అన్నా హ్మ్ నా ఫేమసార్ పర్మీషన్ అవ్వట్లేదు వెళ్ళడానికి అయిన నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకదాన్నే వెళ్ళాలి అంటంది ఇప్పుడు ఎందుకు అయినా తర్వాత ఎల్లు పలకరించినట్టుంటది. అన్నాను ఆ ఉందా ఏంటో
మాకు తెలిసిన వాళ్ళు అయితే ఏంటి ఆడుకోడానికి వెళ్ళారు ఆడుకోడానికి వెళ్ళి అదంట ఊ ఉబులాంటిదంట అది చెరువు
హ్మ్
తెలీదు కదా ఆ ఏంటి అందులోకి వెళ్ళిపోతే ఇంకా అలాగా ఎ చాలా సేపు కనబడలే నైట్ వరకు ఎతికి ఎతికితే అలాగే
ఉరుగుతా ఉంటాడు అందులోకి
ఎందుకు ఏంటి మా మాకు పెద్దమ్మ అవుతుంది అన్నమాట ఆవిడ
ఆ రళడు సాకు చుంద బ
ఆ దగ్గరి చు ట్టాలే మా డాడీ వాళ్ళకి ఇద్దరు హలా ఇ ఇద్దరు అబ్బాయిలు అలాగే వెళ్ళిపోయారు
బాధ గా ఏదో కోపం లో అనే తర్వాతన ఏఅంటే చాలా ఇదియిపోద్దే బాబు
హ్మ్ అదే ఇప్పుడు మళ్ళీ ఒక అబ్బాయిని దత్తత తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక అబ్బాయిని దత్త దత్తత తీసుకొని బాగా చూసుకుంటున్నారు
మొత్తం ఎంత త్తమంది
ఇద్దరే ఇద్దరు అబ్బాయిలు పెద్దోళ్ళే ఆ ఇద్దరు పెద్దోళ్ళ ఒక తొమ్ముడుళ్ళంత వయసు ఉంటది ఆ
అ
మొత్తం మేము అందరం ఒకటే అనమాట అంటే పెరిగేది మాత్రం మేమందరం అట్లాగే పెరిగా మళ్
ఇలాంటి డేస్ లోనే సమ్మర్ డేస్ లోనే చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఏదో ఒక న్యూస్ చూసానే న్యూస్ పేపర్ లో అది ఎంత మంతగా ఉందో తెలుసు అసలు ఏంటి దాగుడి మూతలు ఆటలాడతారు కదా
ఆ
ఆ ఏంటిది మనం బియ్యం బియ్యం వేసుకుంటాం ఇనప పెట్లుంటాయి
ఆ అవును తెలుసు మా ఇంట్లోనే ఉన్నాయి నాలుగు ఉన్నాయి అప్పట్లే మా డాడీ అత్తమాను ఈనప సామాన్డు దగ్గర తీసుకుంటాడు
అవును ఆ పెట్లో ఉన్న అలాంటి ట్టి పెట్లోనంట దాగడమూతులు ఆడుతున్నారంట అయితే ఒక చిన్నోడు ఒక బొడ్డోడు అని ఒక పెద్దోడు ఇద్దరు అనమాట
హ
అయితే అళ్లా ఏం చేసారు దాకోవడానికి ప్లేస్ లేదనా బియ్యం పెట్లో దాకున్నారు పెద్దోడేమో అందులోచ చున్నాడు చిన్నోడేమో అడో అడగుల్లో కూర్చోబెట్టుకున్నాడు బొడ్డోని అడలో కూర్చోబెట్టుకుని అది నార్మల్గా ఇలా క్లోజ్ చేసుకుంటే లాక్ అడిపోయింది బయట నుంచి
ఆ
లోకడిపోతే ఇంకా వాళ్ళకి ఏమో తీసుకోవడానికి లేదు అరిసిన ఎవరు వినట్లేదు ఆ బియ్యం పెట్ట అనేది ఎక్కడో పాసనమల్ దగ్గర ఎక్కడో ఉందంటది ఏ ఇంట్లోనో ఇంకెక్కడో వేరే ప్లేస్ లోనో ఉందనుకో అరవగానే చప్పుడు తెలుతుంది తను అక్కడ బయట ప్లేసుల్లో పడేసిన దాంట్లో దాకున్నారంట వెళ్ల్లిిళ్ళి అందరు పిల్లలందర ఆడుకుని వెళ్ళి వేయరు వల్ళు దొరకలేదని వళ్ళమో ఎన్ని డేస్కో స్మెల్ అతుందని ఎప్పుడో తెత్తే ఇంకా అలా అందులో ఫిక్స్ అయిపో పోయింకాాలా ఉన్నారే ఆ పెచ్చన్న పిల్లోడ చచ్చిపోడావాద్ద ోడు చచ్చిపోయాడు ఊపురా అడక
ఆ
ఆ ఉంటాయి న్యూస్లు పిల్లలు ఆడుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుంటా ఉండాలి ఇలాంటివి తెలివైన ఆలోచనలు వస్తాయి ఏం చెత్తమ్మా డు
మాకుఒక పళ్ళ అయితే చెప్పాను కదా ఇది ఇదయితే ఏంటి దారంలాగా ంద కింద కటన్ లాగ వేసాము దానికి ఎంత దానలో ఉంటే అందులోకి అది దూరేసి ఈయోగయ నరిచేస్తుంది ఎందుకు అరుతుందని చూస్తే అందులో అదే దూరి పోయింది ది మళ్ళీ తీస్ సి బయటికి తీస్తే ఇగ అలాగే చిన్నపిల్లలు అలాగే చేస్తారు, మా డాడీ చూసుకోండి చెంబులోకి కూడా దూరదు అంటం
అవును కొకపిల్ల హె నా పిల్లలయినా అనగాని గమన్ తెలిదు కదా
ఆ
మంట పనులన్నీ చేత్త ఏంటో ఈ రోజు అన్నిడత్త నిమిషలు ఎక్కువైపోయినాయి బాబా అప్పుడు సింధు వాళ్ళ కూతురుంది ఇక్కడ, అష్టచమా ఆడుకుంటున్నప్పుడే ఆ న్యూస్ పేపర్ట్టి తెచ్చి మా డాడీ పడసాడు, ఆ న్యూస్ చదువని చూసి ఇంకా ఇదిలా అయిపోయింది దానికి చెప్పాను నువ్వు మా మాత్రమే ఎలాంటి పనులు చేయగానే ఆ లేదక్క నేను చెయనక్క చిన్నదా అప్పుడు అది కూడా చిన్నది ఆ ఏజ్ లో కొంచెం అప్పుడప్పుడు అర్ధం అవుతున్నయి దానికి ఎలంటా అట్లా ఆడ ని చెప్పను అ డ్రంలో ద క్కడం ఎలాంటి చేస్తార ఏదో నాగార్జున గాడి మూవీ అంట చూడు ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ తమ్ముడికేమో అక్కడికేం మాట్లాడరావు, విడు తెలియకుండా, బియ్యం బస్థలు ఇవన్న ఉంటాయి కదా, గాదులో తాళిం పెట్టేస్తాడు కదా ఆడ అందులోనే ఉండిపోయి ఆకలికే చచ్చిపోతాడు.
ఆ ఎప్పుడో చూసా
చూసావా ఆ అంటే ఉంటాయా బాబా
అ
అ ఈ రోజే పూరి జగన్నాథ్ ది ఒకటి చూసాను రీలు ఏంటంటా రియల్ రియల్ కష్టం ఏంటంట ఎక్కడ నుంచి వస్తుదంట మనుషుల నుంచి రాదంట.
మ్
రియల్ గా వచ్చే కష్టాలు ఈ మనుషుల నుంచి రావంట, నేచర్ నుంచి వస్తాయింట, కొళ్ళు లేకపోవడం కాళ్ళు ఇరిగిపోవడం ఎంత దారుణంగా చెప్పడే భయమేసిందా
నే చిన్నం చూస్తుందా
ఆ నే నే చిత్రే మనకి రియల్ చిత్రం అంట అదే ఇస్తుదంట మనకు కష్టాలు ఈ మనుషన మనషలు ఇ ఇవ్వరంట
సిచ్యువేషన్స్ బట్టి
ఆ ఏంటిద తుఫన్లు రావడం అందులో కొట్టుకుపోవడం లేకపోతే కళ్ళు లేకపోవడం, చెవులే అయిబాబు సునాములు రావడం ఏవో చెప్పాడా
హా
ఎక్కువ పాడ్కాస్ట్లు చెప్తాడే పూరి జగన్నాథ్
ఎప్పుడు అలాంటి మోటివేషన్ స్పీచ్లే చెప్తాడు
పెంగ్ పెంగవిన్ గురించి చెప్ ఇప్పుడు చూసావు ఇప్పుడు అది మొన్నడి దాకా హైలైట్ అయిపోయింది
ఆ ఒక్క పెంగ్వినే ఏంటి అదంతా నడుచుకుంటే వెళ్ళిపోయింద అంటగా దాని గర్ల్ ఫ్రెండ్ పెంగ్ మీద అడిగి అ అలాగే
అది ఇంకో పెంగవిన్తో మాట్లాడుతుందని చీట్ చేసిందని అదోకతే అజ్ఞా మత్తల్లో కలిసిపోవడానికి అలా వెళ్ళిపోద్ది
మ్ అబ్బాయిలు అయితే మనం కూడా అలాగే అజ్ఞాతంలో కలిసుపోన్నా అన్న మోర్ రీల్స్ పెట్టేసుకుంటున్నారు
యూట్యూబ్ ఓపెన్ చేస్త చాల మోన్నటి దాకా పెంగవినుగోల, ఇప్పుడే ఓపెన్ చేస్త చాలు ఆ రష్మిక విజయ్ దేవరకొండా, లేదంటే అల్లు అర్జున్ గిఫ్ట్ ఇచ్చాడు వాళ్ళ వైఫకి కార్ ఇచ్చాడు కార్ ఇచ్చాడు.
ఆ అసలు చూసామా అల్డ అర్జున్ అల్లు సిరీస్ అదే ఆడ పెళ్ళికి వచ్చారు కదా ద వాళ్లే ఎక్కువ హైలైట్ అయినారు వీళ్ళుకనా
అవునా ఇదేంటి వాళ్ళ వైఫ్ శారీ మీద ఫ్యామిలీ ప్రింటింగ్ వేయించుకుంది
ఎవరు వైఫ్
అలు అర్జున వాళ్ళ వైఫ్
హ్మ్
ఆహ్ వాల్ల పామ్ మీది ఫోటో ప్రింట్ వేయించుకుందే.
ఉహ్ హు
అదోటి హైలైట్ వచ్చేతంది. కోటి రూపాయలు కార్ గిఫ్ట్ ఇచ్చాడు, డైమండ్ ఇచ్చాడు, కోటి రూపాయలు డైమండ్ ఇచ్చాడు. ఇచ్చుకుంటారు. కోట్లు సంపాదిత్తున్నారు. ఇచ్చుకుంటారు మన సోమ్మే కదా అదంతాను.
ఆహ్ అయ్యన్నీ నిజంగా ఇత్ చ్చుకుంటారో లేదొ కూడా తెలీదు. అదే చెప్పేస్తా ఉంట్రూ ఇంకా.
ఉహ్మ్
ఒక్సారి సుమయ్ అయితే ఒక ఇంటర్వ్యూ లో చూసానే. నా గురించి ఏమన్నా రీల్స్ వచ్చాయి కదా మీరు చెప్పండి. అని అంటే ఇలాగే కోట్లు గట్టి ఇచ్చారంట కదా. అంటే ఏమో అయి నేన్ చేసానో లేదో కూడా తెలిదండి. నాకే తెలీదు ఇచ్చినట్ ట్టు మీ ఎలా తెలుసు
హోమ్ టు హోమ్ టూర్స్ అని హోమ్ గు హోమ్ గురించే కదా సుమాల ఇల్లు ఇంత పెద్ద గుంటది దీన్ని కోట్లు ఉంటాయి. అన్నీ గా అస్
ఆహ్ ఆ పొద్దున్నసలు లెమన్ వాటర్ తాగుతారంటా. మళ్ళీ కుక్క పిల్లలకి కేమో ఇంత బిస్కెట్లు ఎడతారంటా. అవ్వన్
ఏవి వాళ్ళ వీడియోలు వైర్ ల్ అయి వాళ్ళు సంపాదించుకోవడానికి వాల్ సంపాద్